ఎలా ఉన్నారు
మీరు ఎలా ఉన్నారు
మేము చాలా బాగున్నామండి బోన్చేశారా అండి
ఆ ఆఫ్టర్నూన్
ఏం బోజనం తిన్నారు అండి
మేము ఈ రోజు ఎగ్ కర్రీ తిన్నాము
ఉమ్ మేము ఈ రోజు మటన్ కర్రీ వండుకున్నామండి
అవునా నా కూడా మటన్ అంటే చాలా ఇష్టం అండి కానీ మేము ఉన్న ప్రదేశంలో అది దొరకదండి
టేబుల్స్ ఏ దొరుకుతాయి అండి
అవునండి ఓన్లీ వెజిటేబుల్స్ ఏ దొరుతాయి ఎప్పుడైనా తినాలనుకుంటే రెస్టారెంట్ కి వెళ్ళి అలా తింట
అవునండి బయట ఫుడ్ ఎక్కువగా తినకూడదు ఇంట్లోనే ప్రిపేర్ చేకోవడానికి చూడండి మేమైతే సొంతంగా గార్డెన్ లో కూరగాయలున్ని పంటలు పండించు
దానీకు అదే అవునండి నాకు కూడా అలాగ పండించుకుని తినాలంటే ఇష్టం అండి కానీ ప్లేస్ ఉండదు పండించుకోడానికి కుదరదు అండి
ఉమ్ మాకైతే టమాటాలు వంకాయలు బెండకాయలు బీరకాయలు అన్నీ ఓన్గా మేము మేముంకా ప్రిపేర్ చేసుకుని అన్నింటిని పండించుకుని తింటము
అవునా మీకు ఇష్టమైన వెజిటేబుల్ ఏంటి టండి
నాకు ఇష్టమైన వెజిటేబుల్ టమాట స్ టమాటాలు బీర బీరకాయలు
అవునండి నా నాకు టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం
టమాటా పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాను
ఓహో నైస్ ఎలాగ ప్రిపేర్ చెయాలండి నాకు కూడా చెప్తారా
ముందుగా టమాటాలు పచ్చిమిరపకాయలు బను తర్వాత అట్లా అన్నీ ని మక్క పట్టుకుని రుబ్బుకొని పచ్చిమిరపకాయలు కలుపుకుంటే టమాటా పచ్చడి రెడీ అయిపోతదండి
ఈసారి నేను
ఈసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాక్కుడా చెప్పండి
ఆ సరేనండి
మీరు ఏం చేస్తూ ఉంటారు
నేను కాళియేనండి హౌస్ వైఫ్ని
అవునా పెళ్ళి మీద మీ అభిప్రాయం ఎ టండి
పెళ్లి చేసుకునే వొళ్ళు అందరూ ఏమంత సంతోషంగా ఉన్నట్టు అనిపిచ్చట్లేదండి ఎందు కన్నా చేసుకున్నానని ఫీల్ అవుతా ఉంటాను అండి
మీరు సం తోషంగా లేరండి
నేను అసలు సంతోషంగానే లేనండి మీరు మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందన్
మేము చాలా సంతోషంగా ఉ న్నాము మమ్మల్ని చేసిన వారు మమ్మల్ని ఎంతగానో అదృ మంతులు అయితేనే మమ్మల్ చేస్ సరే మేము భావిస్తు
డి
ఆ వాళ్ళు చాలా గొప్పవార అయితేనే నాకు ఇలాంటి మంచి సంబంధం తెచ్చి చేశారు
అవునండి మీరు ఎప్పుడూ మీ మ్యారేజ్ లైఫ్ లో సాడ్ గా ఫీల్ అవ్వలే
సాడ్ గా ఫీల్ అవుతూనే ఉన్ టామండి అలా అనుకుంటే ఎదరికి ఎళ్ళలేం కదా
అవునండి మీర ఎప్పుడైనా బాగా బాధ పన్నా సిచ్ చ్యువేషన్ ఏమైనా షేర్ చేసుకుంటారా నా తో
బాగా బాధపన్న సిచ్యువేషన్ అం టే నైట్ మా పిల్ల నిద్రోదండి ఆ టైం లో బాగా బాధేసా
అవునండి నాకు కూడా ఒక కి డ్ ఒక చిన్న పిల్ల ఉందండి తను ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుత్ తుంది
అవును
ట ఉంటది అప్ ప్పుడు నాకు చాలా స్యడ్ గా ఫీల్ అవుతాను
పిల్లలంటే అంతే స్కూకి వెళ్ళలను అంటారు తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు తెలుత్తది
అవునండి స్కూల్ లో దింపొస్తాను ఆ మళ్ళీ నేను అక్కడే పక్కనే ఉంటేనే చదివిద్ది లేకపోతే చదువదు నాకు చాలా బర్డేన్ అయిపోతుంది అలాగా ఉ
అలా అని ఎంతకాలం అని అలా ఓపిగా చూస్తారండి మీరు వదిలేసి వచ్చేయండి ఆమె ఉంటది
ఆ ఏడుస్తుంది ఏడుస్తుంది కదా అవును అలాగే చెయ్యాలి నాకు ఇంకా జాలేసి నేను నా పాప దగ్గరే ఉంటున్నాను ఇంట్లో పని ఏమి అవ్వట్లేదు
ఎడ్యుకేషన్ మీద మీ ఒపీనియన్ అండి
నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం అండి కానీ నేను టెన్త్ తాక చదిగా ఆపేశాను
అవునండి మరి ఎందుకన్నా చదువుకోలేదండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్
ఆ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏం కాదండి నాకే చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు
హ్మ్ హు టెన్త్ క్లాస్ లో మార్కులు సరిగ్గా రాలేదండి
టెన్త్ క్లాస్ లో మార్కులు ఎయిట్ పాయింట్ సెవెన్ బానే వచ్చాయంండి
మరి చదువు కోడన్ ఎన్
ఆ అదే అలా ఎమ్ కాదండి అదే స్లిప్పులు పెట్టి పాస్ అయ్యాను ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకేం పాస్ అవ్వగలలను అని నాకు భయం వేసేసింది
ఇప్పుడు స్లిప్లు పెట్టువా పాసైనన్ టే ఇంటర్లో కూడా స్లిప్పులు పెట్టి మేనేజ్ చె
అ టెన్త్ ఎలాగోలాగా మేనేస్ చేస్తానండీ ఇంటర్ మేనేజ్ చేయలేనేమోనని నాకు భయమేసింది అందుకనే నేను అవునండి సాట్ మే
లేకపోతే చదువుకుంట అయితే చ ఇ ఎక్కడ సట్ జాబ్ చేద్దుడు మంచి సాలరీ వద్దును ఇంకా పెళ్ళి అవ్వకుండా ఉను
అవునండి నాకు ఇప్పుడే బాధగా అనిపిస్తుంది అందుకేనే పెళ్ళి మీద ఒపీనియన్ ఏంటి అని మీరు అడిగినట్నె నా రియాక్షన్ చాలా సాడ్గా ఉంది
ఇట్స్ ఏ వండర్ఫుల్ బ్యూటిఫుల్ మెమరీస్ గెన్ చేసుకునేదండి అంటే తల్లిదండ్రల్ు కాలం వరకే ఉంటారండి తోడబుట్టిన వాళ్ళు ఒకవైపే ఉంటారు కానీ చే కున్న వాళ్ళే చివరి వరకు ఉంటారండి
అవునండి అది కతండి మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసారా బెస్ట్ ప్లేసెస్ కెక్కడికైనా
మేము ఎక్కడికి తిరిగేవోళ్ళం కాదండి సారన్ కుంటా వైజగ్ బీచ్ కే
అది మీక్ చాలా మెమరబుల్ డేస్ అండి
మెమరబుల్ అన్ కాదూ బీచ్కెళ్ళాం మీరే బచ్కెళ్
బీచ్ కెళ్ళాం అండి కానీ వన్ డేనే అది అంటే మార్నింగ్ స్టార్ట్ అయి ఈవినింగ్ ఒచ్చేసాము అక్కడ ఏమి స్టే చేయలేదం
బీచ్ లో బాగా ఎంజాయ్ చేసారా
ఆ బీచ్ లో బాగా ఎంజాయ్ చేస్సాము నేను మా హస్బెండ్ మా పాప అందరం బాగా ఎం ఎంజాయ్ చేస్తాము
మీ హస్బెండ్ కూడా వైజాగ్ ఎ నా
మా హస్బెండ్ కూడా నెగటివ్ ప్లేస్ అదేనండి
బాగుండి మీర్ కావల్సిన్ ప్పుడలా బీచ్కెళ్ళొచ్చు
ఆ అవునండి మా దగ్గర్లోనే ఉంటది మేము అలా సరదాక్కూడా వెళ్తా ఉంటాము
బీచ్ పక్కనే ఎమన్న ఇల్లు కట్టుకున్నార ఏంటి అండి
కొంచెం దూరంలోనే
మ్ మ్
ఆ చాలా సార్లు సాడ్ గానే ఫీల్ అవుతా ఉంటాను ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ విషయంలో మ్యారేజ్ విషయంలో పాప విషయంలో ఇంకా సోస్ సైటీ గురించి అన్నీ ఆ తలుచుకున్నప్పుడు సాడ్ గానే ఫీల్ అవుతా ఉంటానండి
ఎందుకని నండి ఫైనాన్స్ నల్ గా లోనా లేకపోతే తాగొచ్చి కొడతారా లేకపోతే పిల్లి మనిషికిచ్చి గిల్లేసింది చెత్తున్నవ్
స్తున్నారండి అలాంటి ఏం
లేకపోతే కూలి కేళ్తేనే గానీ పూటక్ కడవని రోజులా అండి
ఆరంట్ రోజులేం కాదండి నేను బానే మా హస్బెండ్ కూడా బానే చూసుకుంటారు. కానీ ఏదో కొంచెం ఎడ్యుకేషన్ ఇంకా చదవల్సి సిందయే ఇంకా ఏదైనా సాధించాలి అన్న కాన్సెప్ట్ లో ఉంటాను.
ఉహు మీ హస్బెండ్ ఫిఫ్త్ క్లాస్ వరకే చదివారా?
అట్లా లేదండి తను ఆ బిటెక్ చేశారు, ఎంటెక్ చేశారు, జాబ్ చేస్తున్నారు.
ఉమ్ ఉ ఇంకేంటండి ఇంకేం బాధ పడత్
నేను తనకి తనకి ఫైనాన్సియల్ గా సపోర్ట్ ఇవ్వలేకపోతున్ న్నానే అని రోజు సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాను.
ఉమ్ ఉహు అయితే పార్ట్ టైమ్ ఏమన్నా కట్టుకోకపోయారండి ప్రైవేట్గా ఇన్ టర్ డిగ్రీ పూర్తి చేసుకుపోయారా
ఆ చేస్తానండి. మీరేం చదువుకున్నారండి?
నేనైతే రెండో క్లాస్ ఉరికే చదువు కున్నానండి.
అవునా అండి.
సెకండ్ క్లాస్ డిస్కనెక్ట్ అయ్యానండి.
ఓహో
మా పే మా పేరెంట్స్ నాకు పె పెళ్లి చేసారు. పేరెంట్స్ నాకు పెళ్లి చేసేసారండి.
ఇంకా చదవాల అనిపిచ్చలేదండి. హలో
ఇంకా నన్ను మాహ హస్బెండ్ బాగా చూసుకుంటారండి
హలో అవు హలో
ఆ అలే చూసుకుంటాడంండి ఇంకెందుకండి చదవడం
అవునండి ఓకే మీరు చాలా లక్కీ అండి
నండి నేను కాదండి నాకు ఈ సంబంధం తెచ్చి చేసిన వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుంటి
సంబంధం తెచ్చి చేేసింది మీరు లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నారు
ఆవిడ మా సిస్టర్ అండి ఆవిడ చాలా మంచిదండి ఆవిడ బీటెక్ చదువుకుంది ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తుందిండి ఉ మీక్కూడా అలాంటి వ్యక్ మీరుకో మీ వ్యక్తి నీకు దొరికిన వ్యక్తికి కూడా మంచివారేంటిది మీ హస్బెండ్
ఆహా మంచివారేనండి నన్ను బానే చూసుకుంటారు
ఆ ధన్యవాదాలండి మీ మీ అమూల్యమైన విషయాను మాతో షేర్ చేసుకున్నందుకు
మేము కూడా ధన్యవాదాలండి
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ హెల్ప్ అండి
ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్
థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ అండి
అ